హలో ఎలా ఉన్నావ్ బాగున్నావా
బాగున్నా
ఆ చాలా రోజుల తర్వాత కాల్ చేసావు కదా
ఆ అవును కొంచెం ఇంట్లో ఇంట్లో పనుల వల్ల కొంచెం బిజీ అయిపోయా
అవునా మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నావ నువ్వు డైలీ
లేదు వెళ్ళట్లేదు నేను డైలీ రెగ్యులర్ వెళ్ళట్లేదు అప్పుడప్పుడు వెళ్తా
అవునా ఇంకేంటి విశేషాలు మళ్ళీ
ఇంకా ఖాళీనే ఇంట్లోనే ఉంటున్నా నువ్వే చెప్పాలి నువ్వు వెళ్తున్నావా కాలేజ్
నేను డైలీ వెళ్తున్నా రెగ్యులర్గా
ఆ క్లాసెస్ బాగా జరుగుతున్నాయా
ఆ జరుగుతున్నాయ్
అర్ధంమవుతున్నాయా
ఆ అట్లట్లా ఇగ తెలుసు కదా నీకు మన ఫ్యాకల్టీ గురించి
ఆ బానే వస్తుర్ర స్ట్రెంత్
ఆ ఓ ట్వంటీ మెంబెర్స్ వస్తారు ఒక్కొక్కసారి థర్టీ వస్తారు ఒక్కొక్కసారి రానే రారా అసలుకి ఫైవ్ మెంబెర్స్ టూ మెంబెర్స్ ఇట్లా వస్తారు ఇగ అ
సరే
అవును ఆ రీసెంట్గా కొన్ని స్పోర్ట్స్ అయితున్నాయి మన కాలేజ్ లో
ఓకే
కానీ మనం మనకేమో గేమ్స్ రావు
అవును
కబడ్డీ ఖోఖో ఏదైనా వచ్చా
ఆ నాకు కబడ్డీ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు వస్తుండే కాలేజ్ డేస్ లో ఎప్పుడు నేను ఆడలేదు
అవునా నువ్వు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కబడ్డీలో రాైడరా డిఫరెండరా మళ్ళీ
నేను డిఫెండర్ నేను కబడ్డీ ఖోఖో రెండు ఆదిండే
ఆ అయితే నేను కూడా స్కూల్ డేస్ లో ఆడాను ఇప్పుడు ఆడట్లే ఇంట్రెస్ట్ లేదు నేను కూడా సేమ్ కబడ్డీ
అయినా స్కూల్ డేస్ లో కొంచెం ఎగ్సైట్మెంట్ ఉంటుండే కదా గిఫ్ట్స్ ఇస్తారు
అవు అవును అప్పుడు ఇంకా మనం మంచి టోర్నమెంట్స్ కూడా వెళ్ళాం కదా ఇద్దరం
అవును కానీ ఇప్పుడు కాలేజ్లో అంటే ఇప్పుడు కాలేజ్ లో అంత ఇంట్రెస్ట్ కూడా లేదు స్టడీస్ మీద ఫోకస్ చేయాలి కదా
అవును మ అప్పుడు ఇద్దరం కలిసి టోర్నమెంట్ కి కూడా వెళ్ళాం కదా మనం స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా ఆంటాం అడినం కదా ఖో ఖో కబడ్డీ మనకి మెడల్స్ వాచ్ నే
అప్పుడు అప్పుడు బావుండే స్పోర్ట్స్
అవును స్పోర్ట్స్ మంచి ఉంది ఇంకా మెడల్స్ వచ్చినాయి మనకి చాలా సర్టిఫికేట్స్ కూడా వచ్చినాయి స్పోర్ట్స్ లో
అవును అప్పుడు బాగుంటుండే స్కూల్ డేస్
అవును స్కూల్ డేస్ స మెమోరిస్ వేరసలు
ఆ స్కూల్ డేస్ అవన్నీ మెమరీస్ వేరు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు
ఆ కానీ ఏమనం స్కూల్ డైఫ్ లో ఉన్నప్పుడు ఏమనుకుంటాం మనం పెద్దవాళ్ళ ఏమయితే మంచి కాలేజ్కి వెళ్ళొచ్చు అనుకుంటాం ఇప్పుడేమో
కాలేజ్ కి వెళ్తే స్కూల్ గుర్తొస్తాది వస్తాది
కాదా ఎందో ఇది
ఆ ఇప్పుడు మనం అనుకుంటాం చిన్నప్పుడు పెద్ద ఎప్పుడు అయిపోతామని ఇప్పుడు కాలేజ్ పోతామని కానీ రియాలిటీ కాలేజ్ కి వెళ్ళాకనే స్కూల్ గుర్తొస్తంది ఆ మెమొరీస్ అవన్నీ
అంతే అవును ఎవరి లైఫ్ అల్లది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళది అన్నట్టు ఉంది ఈ జనరేషన్ లో కాదా
ఆ తిన్నావా మరి నువ్వు
ఆ తిన్న నువ్వు
ఫుడ్ ఆ తిన్నా అక్కడ ఇక్కడ తిరుగుతున్నా ఫుడ్ ఏం ప్రిపేర్ చేసావు మళ్ళ
ఆ మేమి ఈ రోజు రైస్ చికెన్ వండా
ఎంది కర్రీ కర్రీ నేమ్ ఏంటి ఆహా నీ వాయిస్ ఎందుకో మళ్ళీ స్ట్రక్ అవుతుంది
ఇప్పుడు
ఆ ఇప్పుడు క్లియర్ ఉంది మళ్ళీ చెప్పు కర్రీ నేమ్
చికెన్ వండాం
ఆహా చికెనా అవునా చికెన్ రోస్ట్ నువ్వే వండవా చికెన్
ఆ నే
నువ్వే చేసినవా అవునా ప్రాసెస్ ఏంటి నాకు ఎలా వండాలో తెలీదు ఎట్లా చేసారు చికెన్
చికెన్ ఫస్ట్ చికెన్ని కడుక్కోవాలి నీట్గా
అవునా ఇంకా
తరువాత ఆనియన్స్ అండ్ మిర్చి రెండు కట్ చేసుకొని పక్కన పెట్టాలి.
ఆ తర్వాత
ప్యాన్లో నూనె వేసి తర్వాత నూనె కాగిన తర్వాత అవి కట్ చేసేసుకున్న ఆనియన్స్ మిర్చి అందులో వేసి కొద్దిసేపు వేయించాలి.
అవునా అల్లం పేస్ట్ ఏమన్నా వేస్తారా
ఆ జింజర్ ఆ అల్లం పేస్టు సాల్ట్ వేసి కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలిపి తర్వాత కొంచెం పసుపేసి చికెన్ వేసి కలపాలి.
అవునా ఆయి ఐపోయింది ఇప్పుడు నేను చెప్తా ప్రాసె ఆ చికెన్ న డగాలి ఆ మన అది ఉంటది కదా మన బొగోను అది స్టవ్ పైన పెట్టాలి. ను నూనె పోయ్యాలి ఉల్లిగడ్డ ఏయాలి ప పసుపు ఆ ఉప్పు ఇంకా జింజర్ ఎయ్యాలి అంతేనా
ఆ అంతే తర్వాత ఒక టమాటా కట్ చేసి ఆ స్టెప్ పైన
ఇది స్టెప్ వన్ సెకండ్ స్టెప్ టు
ఒక టమాటా కోసి అందులో వేయాలి
టమాటా కోసి అందు వేయాలి ఓకే తర్వాత
తర్వాతకు కొంచం కారం పొడి వేసుకోవాలి మనకు ఆ చికెన్ కి సరిపడా కారం వేసుకొని కలపాలి.
ఓకే తర్వాత
ఆ తర్వాత వచ్చేసి
ఆ హ మళ్ళీ మీ వాయిస్ స్ట్రక్ అయితుంది. ఆ ఇప్ ప్పుడ్ ఓకే ఆ
స్తుందా
అప్పుడప్పుడు ఎందుకండి వాయిస్ స్ట్రక్ అయితుంది.
రావట్లేదా
నెట్ ఉందా నీ ఫోన్లో నెట్ ఉందా!
ఆ ఉంది. నా ఫైజీ నడుస్తుంది. నె ట్ నెట్ ఒస్తుంది బానే
ఆ హ ఫైవ్ జి ఆ నీది ఎం ఎం ఫోన్ నీది.
నా రెడ్మి నో
ఆ అన్ని మి జె డేసుకుంటావా నెట్
హ నా నెట్ అన్లిమిటెడ్ ఎస్కు
ఆ హ అదే మళ్ళీ ఎందుకు స్ట్రక్ అయితుందేమో ఇప్పుడు మంచి వినిపిస్తుంది మధ్యల మధ్యల ఎప్పుడైనా ఒసారి ఇట్లా స్ట్రక్ అయితుంది నీ వాయిసు వినిపించట్లేదు మధ్యల
ఆ అది కొంచెం స్ట్రక్ అయిపోతుంది తెలిదు ఎందుకొ నడుస్తుంది నెట్ గాని ఐ థింక్ కొంచం సిగ్నల్ వెళ్ళిపోతున్నట్టుంది.
ఆ ఓ త్రీ మినిట్స్ మనకి ఇంకా ఇంకా స్టెప్ త్రీ ఏంటి?
ఇంకా తర్వాత వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు దాన్ని ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడ్ కినంకా ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ ఉడకడం అయిపోయినంక కొద్దిగా కలిపేసి వెయ్యాలి ఇంకా ఏమన్నా ఇష్టం మసాలా వగేరా వేసుకునీ అది మీ ఇస్మది మాకు నచ్చినట్టు
అ ఇగ ప్రిపేరనట్టేనా కర్రీ
ఆహా ప్రిఫేర్ అయినట్టే తినాలి కొద్దిసేపు అయి
అవునా హ ఆహ మీ ఫేవరెట్ కర్రి చికెన్ ఏనా కు
ఆ నాకు చికెన్ అంత ఇష్టం ఏమి ఉండదు నాకు మటన్ ఇష్టం ఎక్కువ
అవు నండి ఫేవరెట్ కరీ మటన్ అయి
ఆమ్ ఫిష్ నేన్ తిన అంతా
ఆహా మళ్ళా వెజిటేరియన్ లో ఏది ఇష్టం
నాకు వెజ్ లో అది పన్నీరు చపాతి ఇంకా ఇంకా ఎన్ని ఉంటాయి వెజ్ నా
పప్పు దాల్ ఇష్టముండద అయ్యో ఎందుకు అట్ల
హా ఏమో నాకు పప్పు పప్ పుడ్ తినడమే ఇష్టమైన నాకు ఇంకా చాల్ ఉండయ్. ఇంకా మళ్ళీ చింతపండు చార్ చేస్తారు. చూడు అది మమ్మీ చేస్తది. మామ్మ బావుంటది. అన్నంల్ బావుంటది వేడి వేడి అన్నం.
మళ్ళ కర్రీసు చి చుక్ క్డురగాయ, బెండకాయ
ఆ అన్నీ ఇగ వెజిటేబుల్స్ అన్ని కాడ్స్థిం దాన్నీలా
ఆహా మల్ల ఆకు కూరల్ దాంట్లో
మ్మ్ మ్మ్ పాలకూర, తోట క్ కూర ఆల్మోస్ట్ మేము ఆల్ ఆకు కూరలు తింటం. ఎందుకంటే ఆక్ కూరలు తింటే మంచి హెల్త్ కి అని చెప్ తింట్రగా
అవునవును
హ్మ్
హ్మ్ హు
మీదేం స్ స్పెషల్ ఈరోజు
మాది మార్నింగు ఉల్ టమోటా అయిథింక్ టమోటా, ఆల్గడ్డ నేను మర్చిపోయినా. ఇంక్వే కర్రీ ఏశారో నేను ఇంకా. తినలేదు అన్నం. తిన్నాని చెప్పినా కానీ ఇంకా తినలేదు మర్చిపోయిన ఏదో కర్రీ వేశారు. నాచ్చిందా ఆ అయితే రేబోరు ట్రి టిప్ కేళ్తున్నావాయితే
హ్మ్ ఓకే సేఫ్ జర్నీ జాగ్రత్తగా ఏళ్ళు సరేనా హలో హలో హలో హలో హలో నీ వాయిస్ ఇన్పించట్లేద్ మళ్ళీ. హలో హలో